హలో
బాగున్నా
నమస్తే ఉమ్మ్ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
నేను కూడా ఇప్పుడే తిని కూర్చున్నానండి మీరు
అవునండి మేం కూడా ఈ రోజు పండుగ కదా అండి ఉగాది పండుగ ఈరోజు మేము గుడికి వెళ్ళి ఉమ్ పొద్దున్నేనే తలస్నానం చేసి పూజ చేసుకొని ఇంట్లో గుడికి వెళ్ళి ఇప్పుడే వచ్చేసామండి
అవునండి ఆ బొబ్బట్లు అవన్నీ చేస్ కున్నారా అండి డి నైవేద్యం పెట్టారా మరి
ఆ మేము అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టామండి ఈ రోజు రకరకాల పిండి వంటలు కూడా చేసామండి ఆ కుడుములంట కుడుములు అరిసెలు కుడుములు అరిసెలు కారాలు ఉమ్ ఇంకా చాలా రకాల పిండి వంటలు అనేటివి చేశామండి ఇంకా మీరు ద చేస్తారా అండి ఉగాది పండక్కి ఇలాంటివి
ఆ చేస్తామండి ఎక్కువ పోలెలు ఆ ఇంకా పచ్చడి కుండలో పచ్చడి చేస్తాము ఇంకా హర్సెలు ఆ ఇంకా పెచ్చిలో ఇగ ఇగ పన్నీని ఇమన్నీ బగారాలు బాగారా అన్నం మనం చేస్తూ ఉంటామండి ఇగ పూజ చేసి మళ్ళీ గుడికెళ్ళాలి కొత్త బట్టలు కూడా వేసుకుంటాము
అవునండి మ్ కానీ ఉగాది ప చ్చడి అంటే ఇంకా ఉగాది పండగ అంటే ఉగాది పచ్చడి అనేది ఉండాలి కదా అండి ఇంకా ఉగాది పచ్చడి ఆరు రకాలతో ఆ కూడినదండి అవి దాన్ని మనం షడ్ రుచులు అంటామండి ఒక తీపి వగరు చేదు ఉప్పు కారం
ఇలాంటివి కలిస్తేనే కదండి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేశారా అండి మీరు
చేశాం అండి
ఆ ఎలా చేస్తారో చెప్పండి తెలుసా ఏమైనా
ఆ తెలుసండి జీవితంలో ఎలా ఉంటుందో చెప్తుంది కారం కోపం
అవును
ఉప్పు అనేది ఇగ చేదు గానీ లేకపోతే ఆ అలా ఉండడానికి చింతపంపడు వేయడానికి ఇగ ఎంత మా ఆం ఎంత తీపి అలా చెప్తుందండి
అవునండి ఇంకా మీ సైడు పండగలు ఏది బాగా జరుపుకుంటారండి
మాది దసరా జరుపుకుంటారండి మా మా సైడ్ అయితే
అవునా అండి ఇంకా మేము దసరా సంక్రాంతి అయితే ఇంక సంక్రాంతి పండుగ అయితే మేము చాలా బాగా జరుపుకుంటాం అండి
అవునండి అవును నేను విన్నానండి మీకు ఆ చాలా పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటారంట కదండి ఇంకా
అవునండి సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులు కలిపి జరుపుకునే పండుగ అండి ఇంకా సం సంక్రాంతి పండుగ రోజు అయితే మేము పొద్దున్నేనే ఇంక లేచి తలస్నానం చేసి ఇంకా రంగ్ ముగ్గు వేసి రంగులు వేస్తామండి
ఆ సంక్రాంతి సంక్రాంతి అంటేనే ముగ్గుతోనే స్టార్ట్ అవుతది కదండి
అవునండి ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది ముగ్గు లేంది అసలు సంక్రాంతి పండుగ అనేదే ఉండదండి
మ్
ఇంకా ముగ్గు వేసిన్ తర్వాత ఇంకా గొబ్బెమ్మని పెడతామండి ఇంకా ఆ రోజు ఇంకా హరిదాసు ఇలాంటివి ఇలాంటివి అన్ని బాగా జరుపుకుంటామండి మీ సైడ్ జరుగుతాయండి ఇలాంటి పండుగలు
అహా మా సైడ్ అవన్నీ ఏం జరగవండి ఇంగా
అవును
సంక్రాంతి ముగ్గు ఏసి గొబ్బెం పెట్టి ఇగా చిన్నగా పండగ చేసుకుంటామండి ఇగా ఇగా సంక్రాంతి రోజు ఇగ ఇగ బయట నుంచి ఇగ నీస్ తెచ్చుకొని ఇగ వండుకొని తింటామండి అంతే
మా సైడ్ అయితే ఇంగ సంక్రాంతి పండుగ రోజైతే ఇంగా కోళ్ళ పందాలు ఇంకా చాలా ఆటలు అనేటివి ఆడుతుంటారండి పం కోళ్ళ పంద్యాలు విన్నారా అండి
ఆ విన్నానండి దాంట్లో పోటీ పో పోటీ పడి మరీ ఆడతారంట కదా
అవునండి మ్
డబ్బులు వేసుకుని మరీ ఆడతరంట కదా కోడి పంద్యాలు
అవునండి డబ్బులు వేసుకొని ఆ కొంత ప్రైజ్ మనీ అనేది పెడతారండి ఎవరు గెలిస్తే ఇంక వాళ్ళకేనండి అది
మీ సైడ్ చాలా మంది ఎదురు చూస్తుంటరు సంక్రాంతి ఎప్పుడు ఎప్పుడొస్తాది అని కదా
హావునండి మా సైడ్ అయితే ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే ఇంకా కుటుంబంతో అందరు కలిసి జరుపుకునే పండుగ అండి అది
మ్ మూడు రోజులు మంచిగ జరుపుకుంటారు మరి మి మ మీరు
అవునండి ఇంకా దీపావళి పండుగ చేస్తారండి మీరు
ఆ చేస్తామండి లక్ష్మీదేవిని పూజ చేస్తాము ఎక్కువ లక్ష్మీదేవే కదండి దీపావళికి అంటే
అవునండి లక్ష్మీదేవియె నండి ఇంక ఆ రోజు ల
ఇగ టపాకులు పేల్చడం చిన్ బయట అందరు చిన్నపిల్లలు ఎక్కువ ఇగ ఇగ వాళ్ళకి అదే టపాకులు పేల్చడం ఇష్టంగా ఉంటది కదండి చిన్నపిల్లలకి ఇగ
అవునండి ఇంక దీపావళి పండుగ రోజైతే మేమైతే ఇంకా ఆ రోజు ఇంగా కొత్త బట్టలు వేసుకొని ఇంగా పూజ చేసుకొని ఇంకా తర్వాత ఇంకా టపాసులు కాలుస్తామం డి అంత పిల్లలతో ఇంక కాకర పువ్వులు అంట చిచ్చుబుడ్డి ఇంక ప లక్ష్మి టపాకులు అంటా ఇంగ చాలా రకరకాల టపాసులన్నీ పిల్లలతో కలిసి కాలుస్తూ ఉంటామండి
అవునండి ఇంకా ఆటం బాంబ్ అయితే ఇంగా పెద్ ఇంగ సౌండ్ వస్తనే ఉంటది కాల్చలంటనే భయం ఎస్తుంది
అవునండి అయినా మనము ఆ ఎక్కువగా చిన్న చిన్నాటివే కాల్చాలండి ఇవి టపాసులు ఎక్కువ కాల్చడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందండి ఇంకా కాలం కాబట్టి మనం చాలా వరకు తగ్గించాలండి టపాసులు కాల్చడం
అవునండి దీని వల్ల మనకి మనం పీల్చుకోడం కూడా చాలా కష్టం అండి అది చాలా భయంకరం అండి అది పీల్చుకునే వాసన కూడా ఆ టపాసుల్ది
ఇంకా మీకు మీ సైడ్ జరిగే ఏదైన పండగలు ఏదైన బాగా
ఆ దసరా ఉందండి మాకు అది చాలా పెద్ద పండగ మీకు సంక్రాం తున్నట్టు మాకు దసర చాలా పెద్ద పండగా అండి ఇ అ ఆ పొద్దున లేసి ఇగా స్నానం చేసి ఆ మంచిగా కొత్త బట్టలు ఎసుకొని పూజ చేసి ఆ ఇగా సాయంత్రం అవుతే ఇగా ఇగా అంటె మధ్యాహ్నం ఇగ పూజ చేస్ అది పొద్దున పూజ చేసుకొని ఇగా అన్నం తినేసి కొద్దిసేపు ఇగ అందరికి ఫోన్ చేస్తూ ఉంటామండి ఇగ శుభాకాంక్షలు చెప్ ప్పడానికి తర్వాత ఇగ సాయంత్రం మళ్ళీ గుడికి ఎళ్తామండి గుడికెళ్ళి అక్కడ రావణుణ్ణి కాల్చడానికి ఉంటుంది ఆ దృశం చూస్తామండి చాలా మంచిగా అనిపిస్తుంది రావణుణ్ణి సమ్మా అదె కాల్చేటప్పుడు ఇంకా అక్కడే ఈ గుడి దగ్గర్నె ఇగ జంబాకు అంటాము దాన్ని మాకు అది బంగారం లాగా ఇగా అక్కడ పంచుతూ ఉంటాం ఇగ జంబాకు
అవునండి ఇంకా మనకి చాలా పండుగలు ఉన్నాయండి మనం బాగా జరు కునే పండగలు అంటే ఎక్కువగా సంక్రాంతి దసరా ఉగాది దీపావళి ఇలాంటి పండుగలన్నీ మనం చాలా బాగా జరుపుకుంటాం అండి ఇంకా వినాయక చవితి పండుగ అయితే ఇంకా మేము చాలా బాగా జరుపుకుంటామండి మీ సైడ్ ఎలా జరుపుకుంటారండి
మా సైడ్ ఇగా గణేషుడికి ఉండ్రాలు ఆ ఉండ్రాలు ఇవన్నీ మంచిగా ఆయనకి ఇష్టమైనా పదార్థాలు అన్నీ చేసి ఆయనకు నైవేద్యం పెట్టి ఇగ పూజ చేసి కొత్త బట్టలు ఏసుకొని మంచిగా జరుపుకుంటాం ఇంకా పదకొండు రోజులు పండగ కదండి అది ఇగ రోజు పూజలక్ పూజ దగ్గరికి ఎళ్ళి కూర్చుంటాము వింటాం కథలన్నీ
అవునండి వినాయక చవితి అంటే ఇంకా మా సైడ్ కూడ అంతేనండి ఇంకా ఆ రోజు ఒకా ఐదు రోజుల వరకు మేము ఇంకా మట్టితో చేసిన వినాయకుడిని తెచ్చి పెట్టుకొని ఇంక ఆ రోజు పండగ పూజ చేసేసి ఉండ్రాలు టి చెరకు ఇంకా ఇంకా వినాయకునికి నైవేద్యము చేసి పెట్టి ఇంక చాలా బాగా జరుపుకుంటామండి ఇంకా లాస్ట్ రోజైతే ఇంకా ఆ రోజు ఇంకా రంగులు ఉమ్ అలాగే ఏవైనా ప్రసాదం వండి అందరికి పంచి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తుంటామండి ఇంకా లాస్ట్ రోజు అయితే ఇంగా ఇవి రంగుల్ చల్లు కొడం గానీ ఉ అలా ఆ బాగా డ్యాన్సులు వేయడం ఇలా బాగా జరుప్కుంటామండి మీ సైడ్ చేస్తారా ఇలా
ఆ చేస్తామండి ఇలా అని ఇంకా దసరా రోజ అయితే ఇంకా దస్రా తే ఇంకా మంచిగా చేస్కుంటామండి
అవునండి ఇంకా వినాయక చవితి అంటేనే ఇంకా బాగా పిల్లలంతా బా కలిసి జరుకు కుంటాం కదా అండి ఊ ఈ రోజు మనం చాలా బాగా పండుగల గురించి తెలుసుకున్నామండి. హ్మ్. చాలా మంచి విష్యాలు తెల్సుకున్నామండి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి